మ్ ఏం చేస్తున్నారండి
ఏముందండి ఏం లేదు కాలి
మ్
టెజొస్ తున్నా టీవీ చూసుకుంటూ ఫోన్ చూస్తున
ఇష్టమైన చనాలెంటి
స్టార్మా ఎందుకంటే మా అమ్మ ఎక్కువ అదే పెడుతది సీరియల్
బస్ సీజన్ చూసారా నను
చూష్ణం అంటే ఎక్కువ చూడు బిగ్ బాస్ ఎందుకు కంటే మా అమ్మకి సీరియల్ అంటే బాగా ఇష్టం కాబట్టి అవి సీరియల్ పెట్టుకుంటానే ఉంటది ఉంటాది
అవునా నేను కూడా బిగ్ బిగ్ బాస్ నైన్ సీజన్ నేను ఎన్ని సీజన్లలా బిగ్ బాస్ నైన్ సీజనే చూసాను
ఆ అప్పుడు పల్లవి ప్రశాంతు అని బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉంటే ఆయన బాపతి ఎక్కువ చూసేదాని అన్నప్పుడు
నేను ఆ ప కళ్యాణ్ పడాలా ఉన్నారు కదా ఆ ఆయన కోసం చూసేది అవునవును నేను ఫస్ట్ మేం ఓటేసనమ్ కళ్యాణ్ పడాలకు
అవునా ఉహ్ ఆయనే విన్నాయుండు కదా లాస్ట్ కి
భర్ని భర్ని సార్ విన్ అయితారునుకున్నా కాకపోతే మధ్యలో అయన గేమ్ కొంచెం పొల్యూట్ అయిందిలే
అవును ఆమె వల్ల ఆమె ఎవరు ఆమె ఇంకొక ఆమె రావడం వల్ల
దివ్య దివ్య అవును పొల్యూట్ అయిపోయింది స్టార్టింగ్ కు తను తనుజ ఉ ఉండేది కాకపోతే తను పొల్యూట్ చేయకపోతుండేది తనగేం తను ఈన ని మీనే ఆడే వాళ్ళుగానీ మధ్యలో గేమ్ పొల్యూట్ చే కున్నా డు
అవును కానీ లాస్ట్ కి మీ ఓట్ ఇటికి ఒక ఫలితం దక్కింద అనమాట
అవును తను వినగాలని లాస్ట్ వసాను కాకపోతే గెలిచాను హ్యాపీ అనిపించ
సిన వాళ్లు గెలిస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటది
అవునవును మళ్ళీ సుమన్ కు సుమన్ సెకండ్ వస్తు స్తార అనుకున్నా కాకపోతే తను ఇనోసెంట ఎవోస అవునవును కాకపోతే ఇమాన్యువల్ని థర్డ్ ప్లేస్ లో పెడితే బాగుండనిపించింది
అవును ఆయన ఇమాన్యువల్డి ఆ
నేను అసలు టాను చాలా జెన్యుూన్ గాడ తను కొజ తనుజనా ఫేక్ కుండే
అవును తనుజా ఇటు ఒక బాండింగ్ అనే బంద దానిలో పడిపోయి అందరిని మాయ వేసి
మాయ చేసింది కానీ తనజ ఫేకుండ నాకు స్టార్టింగ్ నుండే తనుజ నచ్చక పొతే ండ ఫస్ట్ ఒక రెండు సిరీస్ రెండు వీక్ వరకు రెండు వారాలు బాగా చూస్తాను ఖరోజను వీళ్ళప్పుడు కొంచెం డల్ ఉండేవాళ్ళు కదా
ఆ అవును అవును
పోయ్యేది కాకపోతే తర్వాత కొంచెం చూస్తుంటే అరే తిమనే ఫీక అన్నట్టు అనిపి
ఇంగ మధ్యలో వచ్చినోళ్లు ఇంగ ఇదేంటి టి వైల్డ్ కార్డ్ మీద వచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళంతా ఇంకా అదే ఇంకా వాళ్ళొచ్చి ఇంకా పలిట్ చేసేసి
మామూలుగాదు పిచ్చి లేసింది చెత్తగున్నది ఇది ఎక్కర చెత్తారా బాబు అనుకున్న సరికి
చెత్తంత తీసుకపోయి అండ్లనేపెట్టినట్టు అనిపించింది
కొంచెం గోరంగా ఏక్సు ఎక్స్పెక్ట్షన్ తోటి దింపిరు కాకపోతే అది సక్సెస్ కాలే
ఆ అవును ఇది కరెక్ట్
సక్సెస్ గాలే వాళ్ళ సక్సెస్ అయితది అనుకొని ఇంగ అదే ఉద్దేశం తోనీ దింపినారు గాని ఆళ్ళూ ఫస్ట్ గేమ్ వాళ్ళకి అర్ధం కలేదు అర్ధమయినా కూడా సర్వజ ఇది త్రేజ ఆం హా మళ్ళ తను ఉంది కదా ఎవరు ఆ మాధురి
మ ఆమెనయితే ఇంకా దారుణం ఆమె
ఆ అసలు
తెలుగు ఆమెన తే ఒక లొల్లిని క్రియేట్ చేయడానికి అల్లకు పోయింది
అవునవును అంటే ఆమె మీద రూమర్స్ ఉంటాయి కదా అది కొంచెం కవర్ చేసుకుందాం అని వోయింరు గానీ తనకు ఓటింగ్ పడుతుంది కావచ్చు అనుకున్నారు ఆ కొంచెం ఆమెకు వో టింగ్ బాడుతది అనుకున్నది కానీ ఆమె బిహేవర్ మార్చుకోలేదు అసకు కొంచెం ఆ. ఆమె మీద నెగిటివ్గుంది కాబట్టి జనాలకు కొంచెం పాజిటివ్ గా చెప్తుండే
అవును ఆమె మార్చుకుని ఉంటే అంత అంత నెగిటివిటీ ఉన్నప్పుడు
ఆ నేను కొంచెం మా లైఫ్ లు మా ఇ మా లైఫ్ మా ఇష్టం అది ది చెప్ బాగు బాగుంటా ఉండే కొంచెం ఆమె పెద్దది కావట్టి కొంచెం మెచ్యూర్ గా ఆలోచిస్తే తను ఖచ్చితంగా ఉండు
ఆ మళ్ళీ భరణి తోనే ఇంకింత కలిపింది పులిహోర
ఆ మళ్ళీ అదొకటి మళ్ళా తను ఎవరు మన శివాజీ గారు కూడా, అది లాస్ట్ బస్ వేస్తుంటే కూడా ఏమని నేను వెళ్ళాల అనుకున్నావు వెళ్ళాను రావాలనుకున్నావు.
ఓ వచ్చాను ఆ అట్లా అట్లా పొగరు మాట్లాడితే ఎవరు మాత్రం ఊరుకుం ఉంటారు, చూసేటోళ్ళు అయితే అస్సలే ఊరుకోరు ప్రజలు, ఉండాలి కాని అది మన ఇంట్లో వరకే ఉండాలి, అవును
నేను ఎవరి మీదయినా అరుస్తాను అనింటే ఇప్పుడు నా మీద కోపం అంతచెయవా ఎవరింట్లో వాళ్ళే రాణులు ఎవరింట్లో వాళ్ళే రాజు
వాళ్ళే రాజులు అవును ఒకరు అంటే ఒకరు పడే కాలం
అవునవును హ్మ్
అట్లా చూసేదాన్ని నేను అప్పుడప్పుడు ఓ అ నార్మల్ గా చూస్తే ఇంకా మా అమ్మ తిడుతుండేది బాగా అన్నికలొల్లులు పెట్టుకునేటు ఎందుకు చూస్తాన్నావు అని
నా నాకు ఎవరిది ఆ అంటే ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కువ నచ్చేదంటే ఆ సంజన ఫేకే అనిపించేది.
అవునవును
ల్ కళ్యాణు ఆ మళ్ళా సుమను
ఆ అవును సుమన్ అయితే టే మంచిగా ఆడ డు కాకపోతే ఏంటంటే ఆయన ఆయన హైట్ ఆయన ఎత్తు ను ఆయన బరువును ఒకటి ఆ ఆయిన ఆడే ఆట మీద
అవును అవును ఆయన పని ఏందో ఆయన చూసుకునేది ఆయన పని ఏందో ఆయన చూసుకునేది
కనీ లాస్ట్కి ఆయ మీద కూడా కొన్ని ఉన్నారు
హ్మ్మ్ అంటారిగా కాకపోతే మ్ కాకపోతే తను చాలా అసలు కాలి నైస్ గేమ్ ర ఉంది
అవును
కాకపోతే సీజన్ నైన్ అయితే బాగుంది కాకపోతే నాకేమనిపించిందింటే ఇమాన్యలు తనుజా అంటా అది ఫేక్ ఇ కాకపోతే దానికి కొంచెం పాజిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఎలా కొద్దిగా దాని పెట్టినా పర్లేకుండే ఇమాయుల్ అయిత పెడుత బాగుడా అనిపించింది తాడు వరకు ఎందుకంటే ఇద్దరు బయటి వాళ్ళు కాకుండా అట్లా అనిపించిడి ఆ బ ఇయితండడి పవన్ ప పవన్ లేకుండా ఇమా దేవాన్ పవన్ కాకుండా ఇమాన్యాలని పెడితే బాగుండు అనిపించింది
కానీ అట్లా అయిపోయిది అది మళ్ళీ పిల్లలా మళ్ళీ ఇం పులిహోర కలిపితోళ్లు నింకెంత ఆ మొత్తం అయితే పులిహోర కల్ పడ చూసేటోలు చాలా మంది ఉన్నారు
అయితే అసలుకు పచ్చళ్ళ ఆ రమ్య రమ్య పచ్చళ్ళ రమ్య ఆ అమ్మో ఆమె మామలు కాదు
ఎంత అన్నా కూడా
కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని అవ అద్దాలంటాయి మనం కండ్ల ముందు పతే ఫస్ట్ ఫస్ట్ రాగానే నెగెటివ్ కున్నది వాళ్లా అనుకోకుండా ఫస్ట్ కొన్ని రోజులు వాళ్ళ అదండి అబ్జర్వ్ చేసి వాళ్ళు దోస్తన్లా ఉన్నారా
ఎట్లున్నారు అని అనుకుంటా అయిపోతుండే మీరు లవర్సు అది ఆ అనేసరికి బ్యాడ్ అయిపోయింది
దువ్వాడ మాధూరి మీద మళ్ళా వియ్యమ ఈ అమ్మాయి మీద కొంచెం జనరల్ ఎప్పుడు నెగిటివ్గానే ఉంది వాళ్ళు ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేసుకుండరు ఆ అవునవును అవును కాకపోతే గేమ్ కొంచెం మామూలుగా ఆడింది
ఆవును అసలు బిగ్ బాస్ చూసి నేర్చుకున్నాము నేర్చుకున్నాము ఇది నేర్చుకున్నాము అంటే బిగ్ బాస్ చూసేది ఎందుకంటే లొల్లులు పెట్ పెట్టుకుంటే ఆలుల్లులలో ఉన్న అంతరార్ధం ఏంటి ఎవర అయితే ఎ ఎవరితోనే ఎంతవరకు మాట్లాడాలి ఎవరిని గురించి మంచి ఎట్లా మాట్లాడాలి అని తెలుసుకోవడానికి మాత్రమే అది ఒక మంచి అది
డాల తమిళ్ లో బ్యాన్ చేసిండ్రు కదా కొంచెం వాల్ల గర్వ పెట్టారున్నట్టు రియాలిటీ అదే ఈ చ వ హలో మొత్తం చాలా అసలుకు చాలా అంటే చాలా నెగిటివ్ చిల్లాది
ఆ చూసే ఇప్పుడు ఉన్న సమాజంలా ఉన్నట్టుగా పెట్టాలి గానీ ఇప్పుడు సమాజం ఎట్లా మారాలి అనేటట్టుగా పెడుతున్నారు
అ అ సేమ్ అలాగే పెట్టారు ఇప్పుడున్న లివింగ్ ఆ లివింగ్ రిలే షిప్ ప్లస్ అది రియాలిటీ షో అయినా కూడా అది కెమెరాల ముందు కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పర్సనల్ గా ఉండే సరికి కొన్ని బ్యాండ్ సిరు మళ్ళీ సేమ్ అదే ఇక్కడ బ్యాండ్ చేస్ టైం కు ఇక్కడ ఇది మే రీతును పవన్ ది చిన్న గొడవ అైంది దాని వల్ల పవన్ తీసేద్దాం అనుకు కున్నారు సేమ్ అదే టైంలో
మనము చూ దాన్ని చూసి ఒకటి నేర్చుకునేటట్టు ఉండాలి కని దాన్ని చూసి చెడిపేటట్టు ఉండొద్దు
ఇది కొంచం నాకు నచ్చలేదు బిగ్ బాస్ అసలుకు కాకపోతే ఏదో టైం పాస్ కు చూసేదాన్ని కాకపోతే కళ్యాణ్ పడాల కొంచం ఆ బెస్ట్ గేమర్ అనిపిచ్చింది అవ్ కంటిన్యూ చేస్తున్నా అంతే ఇంకా దాని కంటే కొంచం రియాలిటీ షోస్ ఉంటాయి కదా అవి బా అనిపిస్తాయి హు
సరే అండి ఆ ఉంటున్న
ఆ
ఉమ్